హ్మ్మ్ వినిపిస్తుంది
మేము అంటే మా హాస్టల్ల్లో కింద మా సీనియర్స్కి స్పీకర్స్ ఉంటుండే అన్నమాట
ఓకే బ్లూటూత్ ఆ
నార్మల్ బ్లూటూత్ స్పీకర్స్ ఉంటుండే ఒక అంటే రెండు. పెద్ద స్పీకర్స్ ఉంటుండే వాటిని మేము అంటే ఎప్పటినుంచో తీసుకుందాం అనుకుంటున్నాం దాన్ తీసుకొని బాగ్జెసుకుందాం అనుకుంటున్నాం. బాగా చేసుకుందాం, బాగా చేసుకుందాం అని చాలా రోజుల్ నుంచి అనుకుంటుంటే ఇంగోక రోజు. ధైర్యం చేసి తెచ్చుకుందం అనుకున్నాం కానీ మల్ల ఆరోజు దెచ్చుకోలేదు. తర్వాత మా మా ఫ్రెండ్ వాళ్ళ సీనియర్ అతను చెప్పిండంట ఆ తీసుకోండి తి బాగా చేసుకొని వాడుకోండి. అని అప్పుడు దాని తర్వా త మేం తీసుకొచ్చినం తీసుకొచ్చిన దాని తర్వాత. ఫస్టు ఓపెన్ చేద్దామ్మ
ఏమ్నలేరా ఎవ్వరు ఏమన్లేదా తీసుకున్నారా
హా లేదు మంటే అవి వాళ్ళ సీ మా సీనియర్ మా ఫ్రెండ్ వాళ్ళ సీనియర్స్టె అంట. వాడుకోమని చెప్పిర్రు ఇంగా సరే అని తీసుకున్నాం అంటే బాగ్ చేసుకొని వాడుకోమని చెప్పిర్రు సరే అని తీసుకున్నాము ఇంకా మా ఫ్రెండ్ ఒకరేమో. దాన్ని మొత్తం పగలగొట్టి పాట్లు అమ్ముకుందామని అంటుండోక్కడు. ఆ ఇంకొక అతను ఏమో ఇంకా అంటే నేను వాడు తీసుకొచ్చినాము ఉ ఇంకా నేనేమో బాగు చేద్దాము ఏదో ఒక ట్రై జె ద్దము అని నేన్నంటున్నా వాడేమో వద్దు ఇదింగా పాతగాయినై పని జేయ్యవు ది ఇదని వాడంటున్నాడు సరేలే ఇంగా ట్రై చేద్దాం అని చెప్పేసి ఓపెన్ చేసినాం ఇంకా.
ఎప్పుడు ఓపెన్ చేసిర్రు
ఆ రోజే తెచ్చిన రోజే ఓపెన్ చేశా, ఆప్పుడు మాకు ఎగ్జామ్ ఉ. మొన్న జూన్ సెకండ్ కే మాకు ఎగ్జామ్ ఉండే ఆ రోజు అయినా సరే దాన్ని ఓపెన్ జేయాలి ఏదో ఒకటి చేయాలి. అనే ఒక క్యూరియాసిటీ ఉండే క్యూరియాసిటీ ఉండే ఇ అట్లా అని చెప్పేసి ఓపెన్ చేసినాం ఓపెన్ చేసిన తర్వాత అన్ని పార్ట్లన్నీ చూస్తా ఉన్నాం అందులో ఒక ఆంప్లిఫైర్ బోర్డ్ ఉంది ఇంకోటి ప్రియాంప్లిఫైర్ బోర్డ్ ఉంది ఇంకొక డిస్ప్లే ఉంది ఇంకొక ఏమంటారు పెన్డ్రైవ్ పెట్టుకోవడానికి బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవడానికి మాడ్యూల్స్ ఉన్నాయి అందులో సిక్స్ లేదు అంటే మాక్ కూడా తెలియదు అప్పుడు దాని తర్వాత దాన్ని ఓపెన్ చేసినాము ఇంగ కోర్స్ అన్ని పాడేనాయని తెలిసింది
మ్మ్
దానికి ఒక ప్రీయాంప్లిఫైయర్ బోర్డు అను ఇంకో అంప్లిఫైర్ బోర్డు మెయిన్ ఉంటాయి అనమాట అంటే ప్రియాం ప్లిఫర్ బోర్డు ఏం చేస్తుంది అంటే మనం బ్లూటూత్ సిగ్నల్స్ కానీ ఇంకా ఏమనా ఆక్స్పిన్ పెట్టి పెట్టిన సిగ్నల్స్ గానీ మన పాత టీవీలోలకు ఉంటుండే చూసి ఎల్లో కలర్ అవి అవి పెడితే ఆడియో తీసుకు ని అది ప్రాసెస్ చేసి ప్రీ అంప్లిఫికేషన్ చేసి ఆంప్లిఫైర్ బోర్డు కి పంపిస్తా అనమాట అందులో అది అది ఆంప్లిఫికేషన్ ప్రీయాంప్లిఫికేషన్న్ చేయాలంటే అందులో ఒక ఐసీ చిప్స్ ఉంటాయన్నమాట ఐస ఎయిట్ వన్ ఫోర్ అట్లా ఆంప్లిఫైయర్ చిప్స్ ఉంటాయి.
ఉనేటెడ్ చిప్స్ ఆంపి ఫయర్ అవి కొంచెం ఐడియా ఉంది మరి అంతది కొంచెం అడియా
ఆ చిప్స్ అన్నీ పాడై పోనే
ఎలా మరి ఇప్పుడు
పాడే అని చెప్పేసి ప్రియాంప్లి ఫోర్ బోర్డు పోయిందని ప్రియాంప్లి ఫోర్ బోర్డు పక్కకు పెట్టేసినాం
అది కూడా పోయింద ప్రియాంప్లి బోర్డు కూడా
ప్రియాంప్లిఫైర్ బోర్డ్ గూడా పోయింది ఆ బటన్స్ అది గూడా పోయింది. అప్లిఫైర్ బోర్డ్ అన్నా అప్లి ఫైర్ బోర్డ్ ఉంది అది ఒక్కటనా పని చేేస్తదేమో అని ట్రై చేసినాము చాలా ట్రై చేసినాం కానీ అది గూడా మ్ అందులో గూడా ఐససిపోయినాయి
పాతదేమో మరి అందుకే వాడట్లేదని అక్కడ పెట్టినట్టు అది మీరు తీసుకొచ్చుకున్నారు
అవును ఐసీస ఏమో ఐసిస పోయినాయి ఐసమిగతా కాంపెంట్స్ కెపాసిటర్స్ రజస్టర్స్ ఇండక్టర్స్ అన్ని బాగానే ఉన్నాయి ఆ ఒకటే పోయినాయి అనమాట మ్ అట్లా అని చెప్పేసి అందులో ఒక ట్రాన్స్ఫార్మర్ ఉండే అనమాట టూ ట్వంటీ వర్ల్స్ టటు టువెల్వ్ జీరో ట్వెల్ ఒకటి ఇంకొకటి ఫైవ్ ఓల్స్ కోసం ఒకటి ఒకటే ట్రాన్స్ఫార్మర్ నుంచి రెండు అవుట్పుట్స్ ఆ ఒకటి జూస అలా అప్పుడు అంటే అక్కడ ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను గూడా చూసా ఒక్కటి టువెల్ టూ అదే టువెల్ జీరో టువెల్వ్ ట్రాన్స్ఫార్మర్ ఉండే ఇంట్లో అవును అది చూసినా నేను మొన్నా
అవు ఉంటది ఒక చిన్నది
దానికి సర్క్యూట్ డయాగ్రామ్ ఎట్లు ఇస్తోరో తెలుసా మీకు
దేనికి
ఆ ట్రాన్స్ఫార్మర్ కి టువెల్వ్ ఓ టువెల్ ట్రాన్స్ఫార్మర్ కి సర్క్యూట్ డయాగ్రామ్
అంత ఐడియా లేదు గాని చూస్తే దొరుకుతుండొచ్చు ఉంటది. ఎవరో ఒకరు చేసే ఉంటారు గదా ఇప్పుడో ఒకటి
ఈ రోజు ఏం చేస్తా అంటే నేను ఓపెన్ చేసా అనమాట ఓపెన్ చేస్తే అందు ట్రాన్స్ఫార్మర్ అయితే పని చేస్తుందా లేదా అంటే అది తెలుస్తే దాన్ని వేరే దానికి వాడుకోవచ్చు గదా అని చెప్పేసి నేను ఓపె అది మొత్తం తీసి దాన్ని సపరేట్ చేసిన ట్రాండ్స్ ఫా
అ ని అదే ట్రాన్స్ఫార్మర్ అది ఎట్లా తెలుస్తది మనకి వర్క్ అయితున్నదా లేదా ఏదైనా కనెక్ట్ చేసి చు చూస్తానెగా తెలిసేది
మ్ దానికోసం అని చెప్పేసి ఆ ప్రీ ఆంప్లిఫైర్ బోర్డు లో ఆంప్లిఫైర్ బోర్డులు డవర్డ్స్ ఉన్నాయ అనమాట ఫోర్ డయాడ్స్ ఉండే ఆ డయాడ్స్ ని బ్రిడ్జ్ రెక్టి ఫారు తెలుసు కదా
తెలుసు అ
కన్వర్ట్ చేస్తది
అవును
ఆ వస్తున్ ఏ సి టు డి సి ఆ ఒక్క నిమిషం నువో నువో ఆ ఏ సి టు డి సి ట్రాన్స్ఫార్మర్ ఏ సి టు డి సి రెక్టిఫైర్ అది అదే కన్వర్ట్ చేస్తది కానీ మళ్ళీ అందులో ట్రిపుల్ ఫ్యాక్టర్ ఉంటదంట అంటే ఇంకా స్మూత్గా రాదంటా ఆ దానికోసం అని జెప్ ఒక కెపాసిటర్ థౌసండ్ మైక్రో ఫారెడే కెపాసిటర్ నేన్ పేర్లల్ గా ఇన్సర్ట్ చేసా ఆ ఇన్సర్ట్ చేసి దర్ అవుట్ ఫుడ్స్ ఒక చిన్న ఫ్యాన్ కి పెట్టా అన్మాట అంటే ఇంగ అంతవరకి ఆ అంతవరకి తెలియలేకుండే ఓ పని చేస్తుందా లేదాని దానికి పెట్టి ఆన్ చేసాక అప్పుడు అది వర్క్ అయింది ఇంకప్పుడు తెలిసింది ట్రాన్స్ పని చేస్తుంది ట్రాన్స్ఫర్ మంచిగనే ఉంది అని జెప్పేషి
అంగ సర్క్యూట్ డయాగ్రామ్స్ అంటే అదే ఇంక యూట్యూబ్ లో అట్ల చూడ్డమే ఎందుకంటే మన ఇది చెప్పే దాంట్లో మరీ అంతేం ఉంటదు జస్ట్ ఓలీ ట్రాన్స్ఫార్మర్స్ వాటి కనెక్షన్స్ ఇన్పుట్స్ అవుట్పుట్స్ సేమ్ ఉంటాయి మధ్యలు కాయిల్స్ ఏముంటాయ్ అంతనే ఉంటాయి నార్మల్ ట్రాన్స్ఫార్మర్ సింగిల్ ఇన్పుట్ సింగిల్ అవుట్పుట్ అయినా లేకపోతే ఆ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ సింగిల్ అవుట్పుట్ ఇట్లుంటయిగా డిఫరెంట్ టైప్స్ ట్రాన్స్ఫార్మర్స్ ఇంగదే దాన్ని బట్టే ఉంటాయి ఇంకా అవి
నేనొక తప్పు ఏం చేశారంటే ఆ టువల్ జీరో టువెల్ ట్రాన్స్ఫార్మర్ దానికి గూడా నేను బ్రిడ్జ్ రెక్టిఫికేషన్ అంటే బ్రిడ్జ్ ఫైర్ సర్క్యూట్ తోటి కనెక్ట్ జేషిన అది ఏమన్ నా అట్ల పెట్టొద్దంట అంటే నార్మల్ రొండు అవుట్పుట్స్ వస్తే ట్రాన్స్ఫార్మ్ నుంచి బ్రిడ్జ్ రెక్టిఫైర్ అనేది పనిచేస్తుందంట ఆ ఇప్పుడు మనకి త్రీ ఔడ్పుట్స్ వస్తున్నాయి గదా ఆ టూ అవుట్పుుట్ వస్తున్నాయి ప్లస్ ఒక న్యూట్రల్ వస్తుంది కాబట్టి అట్ల బెట్టకూడదంట, నేనట్ల బెట్ టినా ఆ ట్రాన్స్ఫార్మర్ మొత్తం చాలా హీట్ అయిపొయింది ఒక డయాడ్స్ కూడా హీట్ అయిపొయినాయి ఉమ్ దాని తర్వాత్ మళ్ళీ ఎందుకింత హీట్ అయితుంది అంటే వైర్స్ కాలిపోతున్న స్మెల్ వస్తుంది అట్లని జెప్పేసి నేను మళ్ళీ దీషేష్న మళ్ళీ దీషేషి మళ్ళీ చూస్తే అప్పుడు తెలిసిందనమాట ఇట్లా అయ్యిందని చెప్పేసి దాన్ తర్వాతే మళ్ళీ ఒకసారి టెస్ జేష్న అనమాట అంటే మళ్ళీ పని చేస్తుందా లేదా అని అ మల్లి జూస్తే మళ్ళీ పని చేేస్తుంది మంచిగానే మళ్ళీ ఓపెన్ జేసా మళ్ళీ టువల్ వోల్ట్స్ దాని కి ఇంకొ కొక సర్క్యూట్ డయాగ్రమ్ చూసా గూగుల్ లో దాన్ ప్రకారంగా కనెక్ట్ జేష్న ఒక కెపాసిటర్ కు గనెక్ట్ జేష్న ట్వంటీ ఫైవ్ ఓల్స్ థౌసండ్ మైక్రోఫారడ్ అది కానీ అది కొంచెం సేపుంది దాని తర్వాత అది ఇట్లా పేలిపోయిందట బ్లాస్ట్ అయిపోయిందనమాట
జాగ్రత్త అండి మీరు రూమ్ లో ఒంటర్ ఏమో
ఆ అది బ్లాస్ట్ అయిపోయింది అన్మాట ఏంటని జూస్తే అది టువెల్ మ్మ్ టువెల్ ఓల్ ట్వెల్వ్ హోల్డ్స్ ట్వంటీ ఫోర్ ఓల్స్ అవుతుదంట ప్లస్ దానికి ఆర్ఎంఎస్ ఉంటది కదా నార్మల్ ఏసీ కరెంట్ కి ఆర్ఎంఎస్ ఉంటది కదా ఆ ఇంటు వన్ పాయింట్ ఫోర్ వన్ ఫోర్ వేస్తే అది ట్వంటీ ఫోర్ కంటే
ఎక్కువయితది
నేను కనెక్ట్ చేసింది ట్వంటీ ఫైవ్ హోల్స్ అనమాట ఆ అట్లా అని చెప్పి చూసిన మళ్ళీ చూస్తే అది ఇంకో ఫిఫ్టీ బోల్స్ కెపాసిటీర్ కూడా ఉంద మాట ఆ అంపిల్ ఫైర్ పూర్లు ఇంగది కనెక్ట్ చేసి చూడాలి అంటే ట్వెల్ వోల్స్ తోటి పని చేసేది మా దగ్గర ఏం లేదు ఇప్పుడు దాని టెస్ట్ చెయ్యనీకి ఒక మల్టీమీటర్ కానీ ఉండాలి కాని మల్టీమీటర్ లేదు తెసి దానికి
ఓల్ట్ మీటర్ ఇంట్లో ఉంది అనుకుంటా ఆమీటర్ సారీ ఓల్ట్ మీటర్లు
ఏమో అని ఇక్కడైతే ఇంగా ఏం లేవు టెస్ట్ చేయడానికి ఒక మల్టీమీటర్ ఉంటే చాలా మంచిగుంటుండే గాని లేకుండే ఇంక ఇప్పుడు అది ట్వెల్వ్ లోల్స్ అది పని చేస్తుందో లేదో తెలీదు నాకు తెలిసినంత వరకు పని చేస్తుంది అది అంటే జస్ట్ అది మొత్తం మైండింగ్ అంతా కాలిపోయే ముందే నేను తీసేసిన ఆ ట్రాన్స్ఫార్మర్ ఉ ట్రాన్స్ఫార్మర్ జస్ట్ హీట్ అయింది ట్రాన్స్ఫార్మర్ నుంచి ఏం రాలేదంటే స్మోక్ గానీ ఏం రాలేదు
జనరల్గా ఏమన్నా ఐతుండొచ్చు అంటే అన్ని
ఆ అంటే మ్యాక్సిమం అంటే అంత సేపు కూడా పెట్టలేదు నేను అంత హీట్ అయేంత సేపు కూడా పెట్ పెట్టలేదు తొందరగా నేను చూసినా కాబట్టి తొందరగా దాన్ని అంటే ఆపేయగలిగిన కొంచెం లేట్ అయింటే అయిపోతుండ అంటే నెక్స్ట్ టైం పెట్టినప్పుడు పని చేేసింది అంటే ట్రయల్స్ అని బాగానే ఉన్నట్టు అంటే నెక్స్ట్ టైం సెకండ్ సర్క్యూట్ పెట్టినా సెకండ్ ఇంకో సర్క్యూట్ పెట్టి అప్పుడు కెపాసిటర్ కనెక్ట్ చేస్తే కెపాసిటీ రీచార్జ్ అయ్యి ఎక్కువ ఓల్టేజ్ అయి పేలిపోయింది అంటే వైండింగ్ కరెక్టే ఉంది అంటే ఇప్పుడు ఇప్పుడు చూడాలి అంటే స్పీకర్స్ ఉన్నాయి ఒక రెండేమో ఊఫర్ స్పీకర్స్ ఉన్నాయ అనమాటే అంటే బేస్ పకర్స్ లాగా రెండు ఆ రెండు బేస్ స్పీకర్స్ ఉన్నాయి ఇంకా రెండు ట్వీటర్స్ ఉన్నాయి అన్నమాట
మీరు ఒక్కరే ఇస్తున్నార మీ ఫ్రెండ్స్ కూడా ఎ
మా ఫ్రెండ్స్ కూడా కొంచెం హెల్ప్ చేస్తారు సరే అండి
మీ రూమ్లోనేనా
ఆ